హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి క్లియర్ గా వినిపిస్తుంది
అవునా ఏమన్నా సౌండ్ డిస్టర్బెన్స్ందా
ఆహా ఏమి లేదు ఉ తిన్నానా
ఏం చేసారు లేదు ఇంకా ఏం చేసారు
నేను టా
టమాటో కర్రీ నా టమాటో బజ్జీనా కర్రీనా
టమాటో కర్రీ
కర్రీ ఆ మా సైడ్ టమాట బజ్జి, వంకాయ బజ్జి బెండకాయ బజ్జీ చేస్తారు
టమాటో బజ్జీని ఊరికే కర్రీ లేకుండానే తింటారా అండి
ఆ టమాటాసు చి అవే ఆ పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవే చిల్లీ
అవును
ఆ అవి ఇంకా ఏస్తారు నేనైతే ఎప్పుడు చేయలేదు కూడా కర్రీ చేస్తాను నేనైతే
అది అది కర్రీ అంటారు
ఆ ఇంకా ఏదో వేస్తారు దాంట్లోకి కొత్తిమీర ఆనియన్స్ వెల్లుల్లి పచ్చివే అవంతా బాయిల్ చేసేసి దాన్ని బాగా పప్పుగిదితో వినిపేసి
ఉ
పప్పు మ్యాష్ చేస్తారు కదా దాంతో ఆ ఆ పప్పు ఆ మీరు పప్పు గుతంటారా ఆ దాంతో వినిపేసి బాగా ఆ దానికి పోప్ పెడతారు
అవునువును
పోపు అదే పోపు దినుసులు అవన్నీ వేసి ఆవాలు జీలకర
దాన్ని ఏమంటారు ఇప్పుడు మీరు
బజ్జి టమాటా బజ్జి అంటారు నేనైతే ఎప్పుడు చేయలేదు
టమాటా బజ్జీ అంటార నేను బజ్జి టమాటా బజ్జీ అంటే టమా టను శనగపిండిలో ముంచేసి మళ్ళీ మిరపకాయ బజ్జీ లాక వేస్తారేమో అనుకుంటున్నాను నేను ఆ టమాటా బజ్జీని ఎట్లా వేస్తా
లేదు లేదు లేదు అవన్నీ ఉడకబెట్టి ఉడకబేట్టి చేస్తారు
అవునా
ఆ అవన్నీ ఉడకబెట్టి ఆ దానికి వంకాయ బజ్జి అయితే ఆ బజ్జి వేరు వంకాయ దాంట్లోకి పప్పు రాదు ఆ పప్పు ఏం వేరు కందిపప్పు అట్లా ఏం వేరు వంకాయలు బాగా కట్ చేసుకొని బాగా ట ఎక్కువ వేసుకోవాలింట ఒక టేస్ట్ బాగుంటది అప్పుడే మరి దానికి తగ్ట్ ఆహా బజ్జీ అవి ఉడకబెట్టి వేస్తే బజ్జీ కర్రీ లాగా ఆయిల్లో వేపి చేస్తే అది కర్రీ
అవునా నేను అప్పటి నుంచి బజ్జి బజ్జి అన్ ఆహా మీరుపాకాయ బ లాగా అన్ని రకాల వెజిటబుల్స్ వేస్తారే బో అనుకుంటున్నా అవునా
చేస్తారు బెండకాయతో పకోడీ లాగ చే స్తారు మరి ఆ వంకాయతో బజ్జి కూడా చేస్తారు టమోటాతో బజ్జీ లాగ చేసి అదేదో ఇప్పుడు కొత్తగా వచ్చింది దాన్ని మురుమురాలు తీసుకొని ఏదో చేస్తారు
ఓ ఆహా
ఆ అట్ల చేస్తారు మా సైడ్
మేము ఏది చేసిన బజ్జీని బజ్జి అంటాం ఆయిల్ లో వేసి శనగపిండి తో వేసేవి మిగిలినవి ఏవైనా కర్రీ అంట మి
ఆహా కదు కాదు కదా ఆ బజ్జీ వీరు దాంట్లోకి పచ్చిమిర ఉరపకాయలు టమోటాలు వంకాయలు అన్ని వేసేసి టమోటాలు బాగా వేసుకోవాలి ఎక్కువ వేసేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర ఆ కొంచెం ఆయిలు పసుపు ఉప్పు అంతే కుక్కర్ లో పెట్టేస్తారు కొంతమంది గిన్నెలో చే కున్న వాళ్ళ కూడా ఉన్నారు ఉడకబెట్
మరి టమాటా కర్రీని ఏమంటారండి మరి దాని టమాటా బ జీ అంటే మీరు టమోటా కర్రీని ఏం చేస్తారు మరి
టమోటా కర్రీ అంటే ఆ సపరేట్ అది
మళ్ళా అది ఎలా చేస్తారు ఆనియన్స్ ఎసి
ఆనియన్స్ చిన్న గా కట్ చేసుకొని టమోటా ప్యూరీ చేస్తారు
ఉ
మిక్స్ కి ఆడిస్తారు టమాటోస్ మరి ఒక టొమోటా కనిపించాలా పైనకి బాగా అన్నట్ల ఒక
ఒక టమోటా వేస్తారా ఓకే ఒకటే టమోటా ఇది టమోటా కర్రీ అండి పిలవడానికి ఒక్క టమోటా వేస్తారు
ఆ దాంట్లోకి కొంచెం పోపు దినుసు తుల వేసి కరివేపాకు ఏసీ మరి అంతే ఇంకా. పోపువచ్చీ అంతే వెల్లుల్లి వేస్తారు ద అది దాన్ని ప్చ్ కొంచెం కచ్చా పచ్చగా దంచుతారు దంచి వేసి తర్వాత ఆనియన్ వేస్తారు చిన్న గా కట్ చేసుకునేది ఆ తర్వాత ప్యూరీ ఉన్ ఉంటది కదా ఆ ప్యూరి అంతా వేసేస్తారు బాగా ఆయిల్ వదిలేంత వరకు మగ్గనిస్తారు దాన్ని మగ్గిన తర్వాత తా ఒక టమోటా కట్ చేసుకొని ఆ టమోటా కూడా వేసేస్తారు అది కూడా కొంచెం సాఫ్ తవడానికి కొంచెం సాల్ట్ పసుపు
ఊ
కారం వేసేస్తారు కొంచెం మే కారం కూడా ఎక్కువ వేయరు ఆ కలిపి ఏసీ చి ఇది పల్లీల పొడి ఉంటది కదా
అవును
పొడి మనం ఏమన్నా ఉప్మాలోకి అట్లా చేసుకుంటాం ఆ పొడి వేస్తారు ఇంకా లాస్ట్ కి దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తారు ఇంకా లాస్ట్ కి అది ఎట్లుంటుందంటే సేమ్ బాగుంటంది సూప్ పర్ ఉంటది టేస్ట్ ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్ కొని తినాలా అని మీకు నోరు అట్లే ఎగ్జైట్ నాకు చెప్తున్ టెనో నోట్ల నీళ్లు ఊరుతున్నాయ్ బాగా బాగా క కారం వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో పెట్టుకొని బాగా కొంచెం నెయ్యిసుకొని తింటే బాగుంటుంది ఇంక ఏ బిర్యానీ కానీ అవసరం ఉండదు ఇంకప్పుడు
మా పిల్లలకి ఎన్ని చేసినా మళ్ళీ బిర్యానీ మీదికే పో ఉ వాళ్ళకి
నిజంగా అంటే చాలా బాగుంటది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటది ఒక్క బాయిల్డ్ ఎగ్ గా అట్లా పెట్టుకొని బాగా సైడ్ డిష్ గా తింటే బాగుంటది ఆ పల్లీలు పొడి వేస్తే బాగుంటది దాంట్లో కొంచెం కొత్తిమీర ఫ్లేవరు బాగా దిగి
మళ్ళీ మసాలా మసాలా టేస్ట్ వస్తాదా ఏంటి అలా వేస్తే
మసాలా టేస్ట్ ఏం రాదు మనం మసాలా ఎలా కదా మసాలా ఏమి ఎలా ఆ పల్లీల పొడి ఆ అదే అదే ఆ పొడి కూడా వేరే వేరే ప్రాసెస్ ఉంది అది కూడా చేసేకి దాంట్లో ఫస్ట్ పల్లీలన్నీ వేయించుకోవాలి ఉ బాగా కోన్ కొంచెం క్రిస్పీగా అయేంత వరకు పోయినున్న పొట్టు అంతా వచ్చేస్తది అంత వరకు ఎంచు కొని నేనైతే పొట్టు తీయను పొట్టుతోనే వేసేస్తాను మంచి ధని
అదే అదే ఉ వేసేసి ఎల్లిపాయలు ఎల్ రోట్లో వేసా
అ ఆ
ఓకే ఉమ్ అంత ఓపిక ఎవరికి ఉన్నది ఇంకా దంచుతున్నారా
మెక్సికెస్ ఎప్పుడన్నా ఒకసారి బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బాగుండాలా
ఆ ఆ అవునవును అవును ఇయ పిల్లలతో ఏడవుతుంద అంటే వాళ్ళకి చేసుకో
బ ఎప్పుడన్నా ఇంకా స్కూల్ క వెళ్ళినప్పుడు అట్లా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న టైం ఇంకా ఉంది వర్క్ అంత అయిపోయింది ఇంట్లో అంటే
ఉమ్ మీ దగ్గర ఎక్కువగా ఏం పండిస్తారు మీరున్న ఏరియాలో
మా ఏరియా సైడ్ వచ్చి వరి వేస్తారు
ఊమ్
ఆ మరి చెనకాయలు వేస్తారు కందిలు వేస్తారు అదే కందిపప్పు మరి ఇ వేస్తారు బెండకాయలు టమోటాలు
అవి అవే పండించే వాళ్ళు పక్కన పండించేస్తారేమో
ఆ ఆ అదొ ఒక్ సైడ్ అదొ ఒక సైడ్ అట్లా మరి ఇవి మొక్కజొన్నలు వస్తాయి కదా స్వీట్ కార్న్
అవును స్వీట్ కార్న్ ఇప్పుడు ఇప్పుడు వస్తాయి అసలుకి స్వీట్ కార్న్ ఫుల్గా ఇప్పుడు కదా
మా సైడు ఆ మొత్తం ఇయర్ంతా దొరుకుతది మా సైడ్ ఆ మొత్తం ఈయర్ మొత్తం దొరుకుతది
మా దగ్గర ఇప్పుడు ఎక్కువ కనిపిసుం టది
లేదు లేదు ఉంహు లేదు మా సైడు బాగా మొత్తం ఇయర్ మొత్తం ఎక్కడ చూసినా అమ్ముతూనే ఉంటారు
అ ఆ
ఉమ్ ఈ అవి నల్లనేరుడు పల్ అంటారు చూడండి
అవును నల్లనేరేడు పల్ తెలుసు
ఆ అవి మా సైడ్ బాగా ఎక్కువగా వేస్తా ఉంటారు బాగుంటాయి ఒకసారి తీస్ కొని వచ్చిండా మొన్న రీసెంట్ గా మా ఆయన చాలా తీసుకొని వచ్చిండా ఒక ఒక బ్యాగ్ నిండా తీసుకొని వచ్న్నాడు
ఆహ్ అందరు చుట్టుపక్కల ఇచ్చేసారా ఏంది ఆ కొంచెం మెత్తగా ఉంటే బాగుం
మెత్తగా ఉన్నాయి ఒక ఒక్కొక్క కాయ బాగా ఎంత ఉమ్ లాము ఎక్కువ ఉంది
గా ఉందేమో అట్లుంటే బాగుంటుంది ఉమ్మ్
ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయ్ చెట్లు ఇంటి ఇంటి దగ్గర ఆ వేసుకోన్నారు మామిడి చెట్లు ఆ గులాబీ చెట్ ట్లో మరి ఇది జాజిమల్లిి పూలు అంటారు కదా జాజిమ్ ఆ అవి గుండు మల్లెలు
ఉమ్ సమ్మర్ లో బాగా అయ్యండొచ్చు మల్లె చెట్టుకు ఫ్లవర్స్ కదా ఆ టైమ్లో ఆ సీజన్ బాబా
ఇప్పుడు సమ్మర్ లో బాగా వచ్చినాయి్
అదే సమ్మర్ లో అవి మల్లెపూలు అంటేనే సమ్మర్ లో బాగా వేసిట్స్తాయి
అదే అదే ఆ అవన్నీ వేస్తారు చామంచి పూలు ఇట్సైడ్ అంతా బాగిన్ ఇ దగ్గర బద్ద బాగా గార్డెనింగ్ బాగా చేసుకుంటారు
ఉ మీ సైడు బాగా అరిసలు చేస్తారు కదండి అరిసలు అయితే అతే బాగా చేస్తారు మీ దగ్గర స్పెషల్ అది ఉ మా దగ్గర ఓన్లీ మా
అరుకులు అరిసెలు మురుకులు మసాడ్ బా్ కజజ కాయలు కజ్జకాయలు అంటే తెలుసా
తెలుసు తెలుసు కట్ెక్ట్యలు తెలుసు దాంట్లో ఏం ఫిల్ చేస్తారు మేమైతే కొబ్బర పొడి పల్లీలు పుట్నాలు ఇలాచి సోంపు అలా వేసి ఫిల్ చేస్తాం అనమాట మీరేం ఫిల్ చేస్తారు దాంట్లో
కొబ్బరి పల్లీలు పుట్నాలు మూడు మిక్స్ చేస్తారా
ఇప్పుడు కొబ్బర మాత్రమే ఇ తురుముతాము త కొబ్బరని తురిమి చక్కెర ఈ పల్లీలు వేయించు ఉన్నాయివి ఇ పొట్ట అంతా తీసేసి అది డైరెక్ట్ డైరెక్ట్ అలా వేసేసుకుంటాము అంటే అది ఒకటి పొడి చేస్తారు
అవునవును పా పుట్నాళది సపరేట్ అదిట్ కనాలు దాంట్లో కలపారు కొబ్బరి అది సపరేట్ మా సైడ్ అదే అనేది కొబ్బరి కట్జికయలు పుట్నాాలు కరచ కాయలు పుట్నాలు అన్నారు మా సైడ్ ఎక్కువ పప్పులు పప్పులు అంట
పప్పులా చప్పట్ పప్పంటార ఆంటీ
లేదు లేదు లేదు ఉత్త పప్పులుంటారు అంతే కాదు పుట్నాలంటే విచిత్రంగా చూస్తారు
అవునా అర్తమంద మరి
మీ నే న నేను మీకు అర్థం అవడానికి అట్లా చెబతున్నాను అంతే
పుట్నాలు అంటారు కొంతమంది ఇక్కడ మామ్మళ్ళ సైడ్చ్చకుుాలంటే ఇక్కడ సైడ్ వచ్చాక అందరు చెప్పం చప్పుడ పప్పు చప్పుడు పప్పు అంటున్నారు దాన్ని
లేదు లేదు లేదు పిల్లలు బాగా తింటారు ఉుట్టివే
అవును,
ఆ బాబు బాగా తింటాడు గ్లాస్ లో కేయిచ్చుంటాడు మరి గ్లాస్ అట్లోనే వయిచ్చుకునేది అవి క్లాస్ లో ఏపి వయిచ్చుకొని
నేను కూడా ఒక్కొక్కసారి పుట్నాలు చక్కర వేసుకొని నేను
ఆ ఆ తింటారు కొంతమంది ఇటు సైడ్ కూడా తింటారు దాంట్లోకి మరి ఉట్టివి ఉట్టివి పల్లీలుంటా అంతే కదా పల్లీలు అన్నారు చెనకాయలు అంటారు ఇటు సైడ్
శనక్కయలా
ఆ
శనగలు బేర కదమ్ మళ్ీ బేరు శనగనన్న కాదు శనగలు అంటే మళ్ళీ వేరే అవుతాయి కదా
శనకాయలు శనగిత్తనాలు
మీరు గోకర్కాయని ఏమంటారు
గోకర్కాయా అంటే
గోరు చిక్కుడా ఏమంటారు మీరు
గోరు చిక్కుడు అంటే చౌడకాయలు అంటారు మేము
అవునా కొంతమంది ఏమో ఇటికాయలో ఏమంటారంట ఇట్లానే విన్నాను మేము గోకరకాయ అంటాము గోరు చోడకాయలు అంటార
చౌడేకాయలు అంటాము చిక్కుడుకాయలని చిక్కుడుగాయలు అంటామ్
చిక్కుడుగాయనే అంటారా అవునా కొ కొత్త పేర్లు ఉన్నయ్
అవును
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆ
పేర్లు ఒక్కకొక భాషాకి దాన్ త కట్టు వంటలు కూడా
వంటలు కూడా అవును డిఫరెంట్